వస్తుని
ఏం చేస్తన్నావ్ రాధిక
ఇప్పుడు ఫ్రిడ్జ్ లో ఉంటే వాటర్ మిలన్ తింటాన్న
అవసరమా నీకు
మా అమ్మ చూస్తే అదే అంటుందని దొంగతనంగా తింటున్నా
ఇట్లా చే కరెక్ట్ కాదు రాధికా
ఇస్తనే ఇస్తా నేను
ఆ
హలో అని ఎంతసేపు అండి నన్ను నేను కంట్రోల్ చేస్తున్నా చెప్పు
బా ఇదేం వాటర్ మిలన్ అయే ఏమి ఇప్పుడు పుచ్చకాయలు కాలం కాలం నువ్వు ఈ రోజు కాకపోతే రేపు తినొచ్చు బాగుంటే
అందుకని ఈరోజు తినేసా రేపు బాగుంటుందో లేదో
నేను పుచ్చకాయ గురించి మాట్లాడలేదు మీ
మీరు మాత్రం నేను మాత్రం పుచ్చకాయ గురించే మాట్లాడుతూ
చదివినావ రాధిక
లేదు అశ్విని ఏం చదివిది రేపు మధ్యాహ్నం ఎగ్జామ్ నేనేం చేయిలా ఈ నో ప్పి ఇదంతా వల్ల దేని గురించి పెద్దగా పట్టించుకోవాలే ప్రాజెక్ట్లో
ప్రాజెక్ట్
ఒల్ పిర్ మీరే
ఏమో రాదిక
మ్ హు
నేనసలు ఏమి అడగను వాళ్ళ వాళ్ళు నాకేం చెప్పరు.
పోనీలే